వా సరిగ్గా ఉంద బ్రో
ఆ బ్రో
ఆ గుడ్ ఏనింగ్ బ్రో
గుడ్ ఈవెనింగ్ బ్రో
ఇతే బ్రో మనం కొంచెం పంటలు గురించి మాట్లాడుకుందామా వ్యవసాయం పంటలు సజ ఓకే బ్రో మీరు మీకు ల్యాండ్ ఉందా బ్రో
ఆ ఉంది బ్రో
ఆ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు
ఆ త్రీ ఇటూ ఫైవ్ బ్రో
ఆ ఓకే బ్రో ఆ ఇంకా మీరు ఏ పంటలు వేస్తు ఉంటారు
మేము వచ్చేసి వరి
ఆ
ఎనిక ఈ
ఆ
ఓ వాటర్ మీలేన్
వాటర్ మిలన్ ఓకే బ్రో అదిస్తుంటారా అంటే మీకు అ వెజిటేబుల్స్ కూడా పండిస్తార అనమాట
ఆ వెజిటేబుల్ కొ
ఆ ఓకే బ్రో మరి మీరు వెజిటేబుల్స్ అప్పుడప్పుడు తక్కువ రేట్ ఉంటాయి కదా అలా టై లో పండించినప్పుడు మీరు ఏం చేస్తుంటారు అంటే కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మి ఏరియాలో
అ నే బ
లేవా బ్రో ఇప్పుడు మీరు మీరు మర వేస్తామన్నారు కదా అది ఎలా చేస్తారు ఏ చేస్తారు కొంచెం అట్లా వివరించగలరా మాకి
అది వచ్చేసి పంట వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కి వస్తుంది ఏది అహ పంటదు
ఆ బ్రో
ఫోర్ మంత్స్ కంటే ఫోర్ మంత్స్ అవుతుంది మీరు కరెక్ట్గా ఫోర్ మంత్స్ తర్వాతే ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు వేసామంటే ఫోర్ మంత్స్ తర్వాత అది ద దానికి సీజున్ ఉంది అది సీజన్లోనే వేయాలి సీజన్లో వేయికోకుండా కొద్దిగా తక్కువ వస్తాయి ఒడ్లు కొడ్లు తక్కువతాయి బియ్యం తక్కువ అవుతాయి
అంటే వరికి ఎనీ టైమ్ వాటర్ ఉండాల అంట కదా బ్రో
ఆ ఉండాలి ఇ బ్రో వాటరు వాటర్ లేకపోడం చాలా కష్టం
ఆ అవున్ బ్రో ఆ బ్రో మంచిగా ఉన్నాయా మీక్ బోర్లో వాటరు
ఆ పర్ లేవుడు తక్కువే
ఆ స్ ఓకే ఓకే బ్రో ఇంకా మీరు ఏవే స్థానాలు గ్రౌండ్ నాట్ కదా గ్రౌండ్ అట్టటు ఎన్ని ఎన్ని మంచి ఉంటుది బ్రో పంటది
అది త్రీ అండ్ హఫ్ మంత్స్ మన చే మనకు అమ్మవాల అమ్మాయి క వచ్చు ఏ
ఆహ ఎ మీరు వి ఆ చెప్పండి బ్రో
నిజమగు
అ ఏదో చెప్తు ఉన్నారు చెప్పండి అదే అడుగుతానని ఇంకో ఒక్క
రోమ్ నాట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పడుతు ఉంద్
ఆ అవున్ లే బ్రో
అ దానికి అంత వాటర్ అవసరం లేద్ తక్కువ వాటర్ మనకి ఇచ్చేస్ దే
ఆహ ఈ గ్రౌండ్ నట్ కి వాటర్ మిల్లాన్కి మీరు డ్రిప్ ఇరిగేషన్ వాడతారా బ్రో
లేదు బ్రో గ్రౌండ్ నట్ కి ఏమన్నా స్్రింగ్క్్లాస్ వాడతాం ఉ దీనికి వాటర్ మెల్లంగ్ అయితే రిపోర్ట్
ఆ అయితే మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు వాటర్కి ట్రిప్పులు ఉన్నాయి స్పింకర్లు అన్నీ ఉన్నాయి
ఆ పర్లేదు బ్రో
ఉ అంటే బ్రో ఇప్పుడు మీరు మీరు మూడు పంటలు వేస్తున్నారు కదా అదే ల్యాండ్ లో ఒక్కొక్క సీజన్ లో ఒక్కటి వేస్తుంటారా హ్
ఇంకో ల్యాండ్ ఉంది రెండు
ఆ అంటే ఒకేదా ల్యాండ్ లో వయ్యారన్నమాట ఏ క్రాప్కే ఆ ల్యాండ్ డిసైడ్ చేసింటారా హలో బ్రో హలో హలో
అ చెప్పు
వినపడలేదా బ్రో కొంచెం మీకు సిగ్నల్ తక్కువగా ఉన్నట్టుంది కొంచెం సిగ్నల్ ఉండే దగ్గర రాగలరా మ్మ్
సిగ్ని ఆ వస్తా బ్రో చెప్పండి
ఆ అదే వాయిస్ బ్రేక్ అవుతుంటే
లేదు లేదు కొద్దిగా
ఓకే ఓకే బ్రో అదే బ్రో ఏద టైప్ పంటకి ఆ ల్యాండ్ సపరేట్ ఆ
అలా ఏం లేదు బ్రో మకు ఎప్పుడు ఏది రేట్ వస్తుంది రేటుని బట్టి మనం ఇది చిక్కుతుంది మనకు లాభము
ఆ
అది వ్యవసాయం అంటే బ్రో మనకి ఇది సీజన్ ఇదే వేయ్యాలని ఏం లేదు
ఆ ఇప్పుడు శనగకాయ వేసినప్పుడు మధ్యలో అంతర పంటగా వేరే ఏమి వెయ్యరా
ఆ లేదు బ్రో
కందులు ఇలాంటివి వేస్తుంటారు కదా ఆ
కంది
ఆ
అలసందలు ఉంటాయి బ్రో అవి వేయొచ్చు బ్రో
మీకు మేరీ ఆ మేరీ పంట పంటలు బా పెట్టినప్పుడు మీరు ఎట్ల బ్రో మొత్తం మిషినరీనా మ్యాన్ పవర్ వాడతారా
మ్యాన్ పవర్ బ్రో ఆల్మోస్ట్
అంతేనా దే దున్నడానికి దున్నడానికి దీనికి టక్టర్ల ఎద్దులు అలాంటివి లేవా
ఎద్దులు వాడుతాం బ్రో ఒక్కసారి రెంర్లు మిడిల్ లో గేడ్డి వస్తుంది కదా
అవును బ్రో క కలుపు కలుపు తీసినప్పుడు వాడత
ఆ వాడుతాం బ్రో
ఉ ఇంకేం బ్రో ఇంకా బ్రో మీకు అంటే మీ ఏరియాలో వాటర్ బానే ఉందబ్బో చెరువులు ఇలాంటివి ఉన్నాయా వ సే
అలా తక్కువ తక్కువే ఎప్పుడు ఉన్నాయి వాటర్ తక్కువే
ఆ ఇప్పుడు వర్ష వర్షాకాలంలో అయితే అయితే ఏదో ఒకలా అడ్జస్ట్ అవుతుంటాయి వాటరు ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ లెవెల్ తగ్గినప్పుడు అలా మీరు ఏం చేస్తారు అంటే సఫిషింట్ వాటర్ లేకుంటే
దంట్లు వాటర్ లేకుంటే ఇం పంట మనం పెట్టాం బ్రో
అంటే పెట్టడమే మానేస్తారా సీజన్ లో
ఆ వాటర్ లేకుకుంటే మనకు చాలా కష్టం కదా
ఆ
మెయిన్ మనకు మెయిన్ బోర్వెల్సే మనకు బోర్వెల్స్ వాటర్ గా అంటే పంట పెట్ట పెట్టద
ఓకే ఓకే బ్రో
ఎండా కలాం కథ మీన్ నాకు ఎగ్రీస్ ఎక్కువ ఉంటుందని
ఆ అంటే ఎండాకాలంలో వాటర్ మినల్ నినా పెడితే మంచి రేట్లు కూడా ఉంటాయి కదా బ్ర అమ్కోవడానికి
మోటర్ మిలస్ ఆల్మోస్ట్ ఉంటుంది ఎండాకాలము
ఆ
ఎందుకంటే వాటర్ చాల చాలా కావాలి పో దానికి
ఉమ్
వాటర్ అంత వాటర్ మిల్ అంత వాటర్ చేదు ఎక్కువ కదా
ఆ అవను బ్రూ
అందుకు వాటర్ ఎక్కువ కావాలి ఆల్మోస్ట్ అ రేట్ ఏమి ఉంటుంది కానీ వాటర్ ఎక్కువ ఉండేవారుక సరిపోతుంది బ్రో
హ
వాటర్ తక్కువ ఉండేవాళ్లకి సరిపోదు
పు మీకు తెలిసినంత వరకు కేజీ ఎంత పోవచ్చు బ్రో వాటర్ మిలాన్
కేజీ ట్వంటీ ఫైవ్
ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళొచ్చు అంటారా
టీన్ టు ట్ర్ంటీ ఫెవ్ బ్రో
ఓకే ఓకే అంటే టైప్స్ ఉంటాయి కదా చిన్నవి అంటే గ్రీన్ కలర్ ఇట్లా లైన్స్ వచ్చినవి ఇకోటి మామూలు ప్యూర్ గ్రీన్ అట్లా ఏ టైప్ పెడుతుంటారు మీరు
ఉ చిన్న చిన్న వస
ఆ ఓకే ఓకే అ
అవు పెద్ద వస్తు వచ్చి మామూలుగా అద గ్రీన్ రైస్ వస్తాయి లైన్స్ వచ్చే వస్తుంది అది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సేల్ ఉంటంది తక్కువ ఒకరు అవ
ఆ
అదుగు దానికి మార్కెట్ లేదు
అవునులేదు
అందుకు మనం పెటమ్ ఆల్మోస్ట్ చిన్నవి పెడతాం చిన్నదానికి అయితే మార్కెట్ ఉంది
ఆ
పెద్దదానిక అయితే మార్కెట్ లేదు
ఓకే ఓకే ఇ మిషనరీ టాక్టరు ఇవన్నీ మీకు ఓన్గా ఉన్నాయా
ఆ లేదు బరు రెంట్
ఏనా
చాలా లాస ఫార్మలు
ఆ గృహ రైతు పరిస్థితి అలానే ఉంది ఆ ఇంక గవర్నమెంట్ ఇవి రైతు భరోసా అవి పంపిస్తుంటారుా కదా మీక పడతాయా
ఒకరికి పడితే ఒకరి పడవు బ్రో
ఆ నీకు పడ్డాయా రీసెంట్గా ఏమన్నా చేసినవి
రీసెంట్ పడ్డాయి బ్రో
మీకేమన్నా ఐడియా ఉందా ఎంత అమౌంట్ రావచ్చు అట్లాని
ఏమో బ్రో అది ఇదే కదా ఇప్పు టూ థౌసండ్ సంథింగ్ వస్తుంది
ఆ అదే నాకు అంత ఐడియా లేదు్ మీకేమన్నా తెలుసా అని అడుగుతాను
రైతు బరోసా వచ్చేసి
హ
ఈ పిఎం కిసాను ఆ రెండ మిక్స్ అయ్యి వస్తుంది
విడతల వారీగా పడుతుంటంది కదా అ అవును ఇంకా ఇట్లా ఫ్రూట్స్ ఏం పెట్టారు అప్పుడు అంటే పొలంలో ఇట్లా చుట్టూ టెంకాయ చెట్లా అలాంటివి ఏం లేవా
అలాంటి ఏం లేవు బ్రో వాటర్ స్పెసిలిటీ తక్కువ మాకు అందుకు
అవునులే ఆ ఆ అంటే మీరు ఈ ఇంట్ ఇంటికి కొంచెం పొలానికి దూరం ఉంటందా దగ్గరయినా బ్రో పక్కననా
దరమే బ్రో చాలా
అవునా మరి ఎలా చేస్తారు వాకబుల్ డిస్టెన్స్ కానప్పుడు కష్టం కదా ట్రావెల్ చేయడం
బైక్ ట్రావల్ జ మైక్ ట్రావల్ మొత్తం
ఆహా బ్రో ఓ కాబ్రో మీరేమన్నా నన్ను అడగానుకుంటున్నారా పంటల గురించి
పంటల గురించి ఎవరు
ఆ అ బ్ర
ఓ క్యాప్సికం బెటర్నే బ్రో క్యాప్సికం ఐడియా ఉందండి
క్యాప్సికమా లేదు బ్రో మాకు క్యాప్సికం లేదు మాకైతే మామిడి తోట ఉంది
ఆ
ఆ దాన్ని చూసుకుంటుంటాం బ్రో అది కూడా త్రీ ఫోర్ ఇయర్ నుంచి సరిగ్గా కాయడం లేదు
ఆ
అంతే బ్రో లాస్ అది కూడా లాసే అన్ని లాసే ఇప్పుడు రైతుకి ఏదన్న ఆ టై లో మంచి రేటు ఉన్నది పెట్టుకుంటే అప్పుడు కొంచెం ప్రాఫిట్ ఉంటుది
ఆ
ఇంకా లేకపోతే ఏదైనా లాస్ ఎప్పురు
ఎన్ని ఎక్రాస్ ఉంది బ్రో మా ఉఊడికాట
ఒక టూ ఎకర్స్ ట బ్రో ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అయింది బ్ర ఇంకా చిన్న పిందుల్లా ఉన్నాయి ఇంకా వన్ మంత్ లా పోతే కాయలు ఒస్తాయి బ్రో మామిడి కాయలు హ
ఎన్ని చెట్లుండి ఎవరు అందులో టూ వీలర్స్ కే
కరచీ ఆ కర్ఫెక్ట్ గా తెలిదుర ఒకయి టీ పెడతారనుకుంటా బ్రో ఎగ్జాక్ట్ గా తెలీదు బ్రో అంత లేలేదు అప్రాక్స్గా ఒక ఎయిటీ పెడతే అరవై ఎకరాకి
ఆ
అంటతే కొంతమంది డిస్టెన్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇస్తుంటారు కొంతమంది కొంచెం తక్కువ ఇస్తుంటారు
ట్వంటీ ఫోరబ్రో ఒదానికి
ఆ మా సైడ్ అట్లా పెట్టారు బో స్టార్టింగ్ లో అట్లా పెట్టినవి ఇప్పుడు చాలా పెద్ద చెట్లు ఉన్నాయిడి అంటే మాతో పక్కన వేరే వాళ్ళది ఉంది
ఉమ్హా
ట్వంటీ ఇయర్స్ ప్లస్ చెట్లు బ్రో
ఆహ
పెద్దగా ఉన్నాయి.
ఎన్ని ఇయర్స్ అయింది మీరు చెట్లు చెట్లు
అవి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయింటది బ్రో అ
బాగానే ఎలా మస్తాందంట
అప్పుడు వస్తుండే బ్రో